హలో
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేస్తాను నువ్వేం చేస్తునవ్వు
ఏం లే చూస్తున్నా తిన్నవా
లేదు ఇంకా తినాలి ఒకసారి నువ్వు హాల్ డోర్ పెట్టెస్తావా దోమలు వస్తుని మొత్తం బయటి నుంచి
అవునా ఓకే
ఇ
మమ్మీ డోర్ వెట్టాల
ఓకే మొత్తం పెట్టేశ్న డోరు ఓకే ఆ ఉన్నది బెడ్ రూమ్ డోర్ పెట్ట పెట్టేసుకుంటా అయిపోతుందేమో కదా
ఆ అలబడ్డరే పెట్టుకున్న చెప్పు
అదే చెప్పాలి ఏం చేస్తున్నావ్ చాలా రోజులు ఐతుంది కదా కాల్ చేసి అని
ఆ నువ్వేం చేస్తున్నావ్
ఏం చేస్తాలే
రే ఏమన్న జాబ్ చేస్తున్నావా
జాబ్ ఎం చేస్తాలేను
నేను చేస్తున్నా
ఏంటిది వారిక ఏంది మరి నువ్వు చేసే జాబ్ది
అంటే మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా
అవును
అవన్నీ మా దగ్గరకి వస్తాయి అవన్నీ స్కాన్ చేసి అవన్నీ పికింగ్ ప్యాకింగ్ చేసార
ఆ తెలుసు పీకింగ్ ప్యాక్ని
ఆ అట్లా అంటే నేను పికింగ్ ప్యాకింగ్ చేయ్యా నేను స్కానింగ్ చేస్తాను ప్రోడక్ట్స్ అన్ని
ఆ
అట్లా
అంటే మీది కంపెనీ అయింది మరి నువ్
పర్పుల్ పర్పుల్ కంపెనీ
పర్పులా ఇందాక ఎవరితోనో ఫోన్ మాట్లాడినట్ ను కదా
ఇందాకనా ఇందాకా అవును మా సిస్టర్తోోని కాల్ మలా నా
ఓకే తను మీకు చాల బాగా మోటివేట్ చేసింది అనుకుంటా
అవును ఆమె కి అట్లనే అట్లనే చేస్తది మోటివేట్ కదా చేస్తది ఎక్కువ ఆమే కి అప్పుడప్పుడు అట్లనే చేస్తది మనం పట్టించుకోవద్దు అనమాట
కానీ బాగుంది మోటివేషన్ నాకు కూడా వినిపించింది
ఆ
ఏది మీకు తైలనుకుంటనా
ఆ సెట్యితేందక ఎంత సెట్ కా
చాలా బాగా మోటివేట్ చేస్తుాంది
కానీ ఆమె చెప్పిన అన్ని నేను వాటిస్తాను ఎప్పుడో ఆమె గ చెప్పకుడా ఎప్పుడో వాటిస్తాను నేను
అంటే ఆమె చెప్పాక నువ్వు పాటిస్తావ పోతే బిఫోర్ నీకు తెలిసిపో
బిఫోరే తెలుసు ఎప్పుడు నాకు అవన్నీ ఎట్లు ఉండవే కతను
కె అంటే ఎక్కడ ఎ ఎట్లుండాలి అంటున్నారు మీరు నాకు అర్థం కాలేదు
ఎవరితోన్ ఎట్లు ఉండాలి ఎవరితోని ఎట్లా మాట్లాడాలి
ఓకే వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ థంకింగ్
అట్లా
మీకు అవన్నీ తెలిసిందంటే ఓ యు వ ఆర్ వెరీ ఇంటలిజెంట్ మీరు చాలా తెలివైన వాళ్ళు తెలుసా
అవునా
ఉ హ్
ఇది జోకే పెద్దదికేగా
జోక్ అయితే నవ్వండీ
నాకు నువ్వే నవ్వుతున్నవ్ నాకు నవ్వస్తలేదుగా
ఓకే నాకు నవ్్వ వస్తుంది అందుకే్వు నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి కదా మళ్ళా రా నవ్వు లేనప్పుడు వేడిస్తే బాగుండదుగా
అంతే అంతే చే అంతే
ఏమ్ ఇంకరేజ్ చేసిారు మరి ఇంట్లా
మేము కర్రీ వేయం అనమాట మా ఇంట్లో ఒక పని మనిషి ఉందామని వేస్తుంది
మీరు ఆమ్ మే పాని మంచి చేస్తారు మీరు తినుకున్ ట్టా కూచుంటారా కనీసం ఎకుయారా ఎందుకు నవుతున్నారండి పని మనుషులు అంటే అంత చీపా మీకు
ఏం లే అండి అంటే ఆమె కర్రీస్ బాగా ఇేస్తుంది పన్ మనిషి మీన్స్ మా కజీన్ండి
ఓకే
కే అంటే పెద్ద ఇంట్ల మేము త్రీ మెంబర్స్ అండి
ఓకే మీరు
కాదు మ్మ ఫస్ట్ నేను లాస్ట్
ఆహా
ఆ అట్లా ఫస్ట్ టైమే వంటల్ చేస్తది ఇంట్లో పెద్ద కదా ఆమెనే చేయాలి కదా
మ్ సెకండమే
తిని వత్తది అది
అవునే తినడం హలో మీ మయి చంతసలేదు
ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇనిపిస్తుంది కొంచెంమం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది అన్ ట్లాని బయటికి వచ్చిన
చెప్పన్
చెప్పాలి ఇంకా డైరీ అ నేను అమ్మా లె ఆల్రెడీ పెండక ఫ్రైపోయింద అండి మేము తింటున్నాం నువ్వు ఫోన్ చేసినావని బయటికి వచ్చిన
మంచియా బానే
మ మ మీ టైమ్ కల్ నిం ఉంటాము మీ మీలాగా ఒక టెన్ టెన్ థర్టీ వరకు ఉండాం మేము ఎయిట్ థర్టీకే తినేస్తాం
ఓహో అవును అంటే మేము ఎప్పుడు తింటామండి ఆ
అ నీకే తెల్వాలి అ ఇంకే తె వాాలి నాకెట్లా తెస్తుంది చెప్పు మీ ఇంట్లో కదా మా ఇంట్లో మేమైతే
ఓకే ఓకే ఓకే అవు మ
చెప్పాలి ఇంకా చాలా రోజు అజ తత కదా కాల్ చేసింది ఎట్లుంటుంది మళ్ళీ డైలీ
ఏ ఇద్దలిద్ద్ర మనిషి ఉంటుంది
ఇద్దారుద్ద్రమన్న ఇప్పుడే
అంటే అది వాడు తర్వాత మంచిగా వచ్చింది
ఎగ్జామ్స్ అయినట్టున్నాయి కదా
ఆ అవును అవును మీ మావి రెం పోయిన అన్నమాట
ఓ కే అయ్యా అట్లాగ్ అంటే గలీజ్ అనుకుంటురు కదా ఎవరైనా ఫేలైతే
ఏందే అనుకునేది మనం కాలేజ్ కోం గదా
కాలేజ్ కు అరే జాబ్ చేస్సురు గదా
చెప్పాను కదండి జాబ్ చేస్తాను నేను అని
క్లారిటీ వస్సలేదే
ఆ ఇంకా వినిపిస్తుందా
ప్చ్ అంటే కొంచెం ఏదో స్ప్రింగ్ వెట్టిలాగినట్టు
ఏం లాగుతలేను
ఆ ఇప్పుడు ఓకే
మ్మ్
ఇంకా యేం జేస్సుంటరు మీ అక్కలు మీ మమ్మీ మీ నాయనమ్మ
మా ఇస్తే ఏమో ఎప్పుడు ఫోన్ పిచ్చే మళ్ళీ నన్ను అంటది ఆమె. ఎప్పుడు ఫోన్ జూసవ్ ఫోన్ జూస్సవ్ ఉంటది ఒకటి. నా ఇంట్లా
అంటే ఆమె ఏం జేస్సది అంటే లైక్ ఏమైనా జాబ్ లేకపోతే
జాబా ఆమె అది పెద్ద జాబ్ మీకు దెలివదు అది
అంటే
అర ఎవవారు ఏళ రా జాబు ఆమె
స ఓకే అంటే మీరు అంత పెద్ద జాబ్ అనే మీరు అంత పిల్ల జాబ్ అనేసరికి నాకు నవ్స్తుందింటే ఎవ్వరు వేయలేరు అంటూరు కదా
అవుమాలా ఎబ్్వరు ఏళ జవాబ మరి నువ్వు కూడా ఏయలే మా జాబ్స్
ఆహా అట్లా కాదు మా ఇంట్లో మా చెల్లెలు ఉంటద అనమాట లైక్ తను ఏం చేసందంటే తనకి ఎండ కలగొద్దు ఏసీ కింద కూర్చునే జాబ్ కావాలి అట్లా అని చెప్పేసి ఏ జాబ్కి పోకుండా ఇంట్లోనే ఉంటుంద అనమాట
ఓకే మా సెస్ట్ ఇక్కడ కూడా అలానే సేమ్ కొంచెం ఇంక ఎక్కువ అడి
అ అయితే ఆల్రెడీ తనకి ఇప్పుడు మండే ఆమె ఏందంటే ఇప్పుడు మనకి జాబ్ కావాలి అంటే ఇప్పుడు మన అవసరం ఉందంటే మనం కదా పోవాలి ఇప్పుడు మనం కదా హెచ్ఆర్కి వాళ్ళకి కాంటాక్ట్ కావాలి
నేరు ఆమెకి ఇలా ఉందంటే ఆ ఇంటింటిస్తుందా
ఆ హ పిస్తుంది అరే మీరు మాట్లాడతలేరు ఆ చెప్ చెప్పు చెప్పు చె చెప్పు చెప్పులు
ఆమెకెల ఉందంటే ఆ వాళ్ళే ఏయాలి మళ్ళీ నేను పో మళ్ తక్కుస్తారు నా వాల్యూ
ఆ వల్ అడా వాల్యూ మ్యాటర్ కాదు కదా ఆ వాల్యూ మ్యాటర్ కాదు కదా మనకి జాబ్ మచు ఆ మన అవసరం కదా కానీ మా ఇంట్లో కూడా అసలు చాలా ఆ చాలా మొండి చేస్తుంది ఏ ఏం చేయాలి ఈ అదే అర్థం ఐతలేదు
త చెప్పాలా మీద వి కాదు
ఆ మామ్మ అందరినీ ఒంగవేట్ పటి గట్టే తట్టుంది అమె గట్లు ఉంటుంది ఇంకా చెప్ అలాంటే ఒక కామెడీ పీస్ ఉంటారు కదా
ఎవరు
ఆ ఇంట్లో ఒక కామెడీ పీస్ ఉంటది కదా ఆ కామెడీ పీస్ ఆమెనే అన్నమాట
ఓకే
ఉ అట్లా అండ్ మా చిన్న సిస్టర్ ఉన్ ఇంకా త్రీ మెంబర్స్ మేము కూడా సేమ్ మీ లాగనే
మ్
అయితే మా చిన్న సిస్టర్ ఉంటది ఆమెకి ఏందంటే జాబ్ చేస్తది అంటే త ఆమె ఎడ్డి ఎగ్జామ్స్ రాసుకుటుంది అన్మాట సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ చేస్తుంది ఓకే బట్, జాబ్ చేస్తుంది అని చెప్పేసి ఇంట్లో వచ్చి ఒ క్క పని జేయదు మార్నింగ్ పోతది నైట్ ఒస్ తది ఇన్ కేస్ వీకెండ్స్ ఉన్నా వుగూడా
ఉమ్
ఏం పన్ జేయదన్మాట్
మీరు కూడ కాదు కాదు అండి మీరు గూడ అర్థం చేస్కో కోవాలి గదా.
అంటే ఏం అర్థం చేసుకోవాలె?
ఆమె ఆడ వర్క్ చేసొస్తది మోత్ అంటే ఏం వర్క్ అమెది చెప్పు?
అవును వర్క్ చేసోస్తది కనీ ఇంట్ల కనీసం తను తన తిన్న ప్లేట్ అయిన తోముకోవాలి గదా.
అయ్యో తోమ్ కుట్టది తోంకోదా? మె అది గూడ
తొంకోదు
అయ్యో పాపం అలసిపోయిందేమో అని అనుకోవాలె మీరు.
అహ అలిచిపోయినోళ్ళు ఎట్లుంటరు వచ్చి పండుకుంటరుగా ఆమె ఫోన్ ఒత్తుతది, రీల్స్ జూస్తది.
అదొకా ఒక హ్యాబిటేమో మరీ?
ఏమైనంటే ఆడ నేను ఫోనే పట్టుకోలే అంటది, అసలు ఫోన్ పట్టుకోవడానికి అలిసిిపోవడానికి రిలాక్సేషన్ కి డిఫరెన్స్ ఉంది గదా నువ్వే చెప్పు?
ఉంది అవును.
సరే మరి చీకటయింది మస్తూ కట్ జేసింది మరి. కాల్ బాయ్ మళ్ళా ఏమంటరు పండుకోవాలిగా ఉమ్ ఓకే. బాయ్ మరి టేక్కేర్.
ఆ ఓకే.
ఓకే